హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి.
గుడ్ ఈవినింగ్, బాగున్నారా?
న్నాండి మీరు బాగున్నారా
బాగున్నామండి
ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి, అలా ఊరికే కూర్చున్నాను.
తెచ్చుకున్నారా, మరి ఇవాళ స్ సండే కదా ఏమ స్పెషల్ మూవీస్ ఏమన్నా చూస్తున్నారా
మూవీస్ అంటే ఇంకా ఏం చూడలేదండి నేను మూవీస్.
ఎం ఇష్టం లేదు, అంటే మీరు టీవీలో ఎక్కువ ఓహో ఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా?
నేను కాదు పిల్లలకి ఎగ్జామ్స్
ఆ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయ, అంటే ఇట్లా వీకెండ్ లో ఏమైన్నా బయట గెళ్తారా సినిమాలకి ఈ శాప్
ఎల్లం ఎల్లం షాపింగ్ ఎళ్తే షాపింగ్ ఏదన్నా ఎసెన్షియల్ అనుకుంటే షాపింగ్క వెళ్తాము, సినిమాలంటే ఏం చూడము ఇంట్లోనే ఓటీటీ లో, కావాల్సినప్పుడు చూసుకుంటాము.
అంతే అంటార, బయటికి ఐతే వెల్లరిగా
బయటికి అంతే అంతే ఇంకా కావాల్సికుంది ఎట్ ఫ్లిక్స్ వాటిలల్లో చూసేసుకుంటారు.
ఓకే అండి మీకు రీసెంట్ ఏ మూవి చూస్
నెంది రీసెంట్ గా మూవీస్ ఏం చూడలేదు. మీరు, మూవీస్ తక్కువ అండి. నేను మీరు చూసారా మూవీస్
కూడ తక్కువెనండి ఎక్కువ జూడ్ ను గుంటూరు కారం సిని మా ఆ డ్ టూ ఇయర్స్ బ్యాక్
నేను అంతే లాంగ్ బ్యాక్ ఇంట్లో కూడా పిల్లలు హాలిడే ఉన్నప్పుడు చూస్తారు గాని నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి చూడను షాపింగ్ కయితే వెళ్తాను ఇస్ ష్టం షాపింగ్కి వెళ్లడం చాలా ఉమ్ షో
ఎక్కువ ఏం కొనాలనుకుంటారు
నేను నా వరకు అంటున్నారా ఎట్లా
మీ వరకే నా మీ
మా ఫ్యా నేన్ మా ఫ్యామిలీకి గానీ నాకు కానీ మొత్తం నేనే అండి సెలక్షన్ పిల్లలకు ఉమ్ పిల్లలలకు ఏం కావాలో అద్ నేనే సెలెక్ట్ చేస్తాను మా హస్బెండ్ కి ఏం కావాలన్నా నేనే సెలెక్ట్ చేస్తాను
అంటే మీ సెలక్షన్ బాగున్
నన్నే సెలెక్ట్ చేయమంటారు
ఇష్టమైన కలర్ ఏంటి మేడం
ఆ ఆరెంజ్ ఇష్టం నాకు
అవునా టే ఎక్కువ దేనికి ఎస్ కొంటరా శారీస డ్రెస్సెస్
నేను డ్రెస్సెస్ ఎక్కువ ఇస్తాను రేర్ గా శారీస్ ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే శారీ లేదంటే డ్రెస్సెస్ ఏ ఎక్కువ
ఎక్కువ డ్రెస్ మెయింటైన్ చేస్తారు డ్రెస్ లో ఏమైనా మోడల్స్ ఉన్నాయా
ఆ కుర్తా పైజామా పట్ ఇదే మనకు ఉంటుంది కదా అండి ప పటియాల ప్యాంట్ అని చాలా డిజైన్స్ పలాజో ప్యాంట్ అని
ప్లా అవి ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అన్ మాట
అవును అవును మీరేవి యూజ్ చేస్తారు
ఇంటికెళ్తున్నాం కదా ఆఫీస్కి వెళ్తున్నాం ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ పంజాబ్ డ్రెస్ లే యూజ్ చేస్తనండి
ఉమ్ అవైతేనే తొందర అయిపోతది కంఫర్ట్ అయితు
తప్పటి కదా శారీస్ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం
టైం ఉంటది టైం పడుతది మళ్ళా మనము డే అంతా క్యారీ చేయాలన్నా కొంచెం కష్టమే
కష్టమైతది
కన్వినెంట్ గా ఉంటాయి
అవునండి అవును
డ్రెసెస్ లో కూడా మంచిగా ఫుల్ బాడీ కవర్ అయ్యి మంచిగా నీట్ గా డిగ్నిటీగా ఉంటుంది డ్రెస్ లో
ఆహా అవునండి అది చూసినా కొంచెం బాగుంటంది అదే మళ్ళ మనం ఎదుట వాళ్ళు ఏమని చూ సారిగట్
చదురుకోవాలి అక్కడ ఇక్కడ ఇక్కడ జారుత తుంది అక్కడ పోతుంది ఇది అది టెన్షన్ మళ్ళీ ఫుల్ గా కూడా కవర్ అవ్వదు కదా ఇ మన డ్రెస్ లో అయితే నీట్ గా కవర్ అవుతుది డీసెంట్ గా ఉంటది డిగ్నిటీ గట్టిగా ఉంటుంది ఓ శారీస్ తప్పనేమి అనట్లే కొన్ని కొన్ని సందర్భాలలో శారీస్ కొన్ని అకేషనల్ వైజ్ గా అకేష కల్వైస్గా శారీస్ ఫెస్టివల్ కి మీరు సారీ కట్ కుంటారా డ్రెస్ వేసుకుంటారా
సారీస్ ఏ కట్ కుంటానండి ఫెస్టివల్స్ కి
ఓకే ఓకే మీ ఆన్లైన్ చేస్తారా మీరు షాపింగ్ ఎ ఎక్కువ ఆఫ్లైన్లో చేస్తారా
ఇప్పుడు డ్రెస్సెస్ అయితే ఆ ఆన్లైనే చేస్ ఆర్డర్ ఇస్తే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అవి ఉన్నాయి కదా మనకి ఆన్లైన్ ఆ క్వాలిటీ మంచిగా మన మీషోలో కొంచెం క్వాలిటీ ఎక్కువ వస్తాయి మీతో దాంట్ల ఎంత క్వాలిటీ రావ అంటారు
అవునా మీషోనే నాకు క్వాలిటీ తక్కువ అంటారు కదా కొంచెం బ్రాండెడ్వి ఉండవు క్వాలిటీ తక్కువ అంటారు బాగావస్తాయా అండి
లేదు లేదు అందులోనే బాగా వస్తుంది మేడం నేను సెలెక్ట్ చేసుకున్న బట్టి నేను ఒక టూ ఇయర్స్ నుండి ఆన్లైన్ షాపింగ్ చేస్తా అన్నమాట అప్పుడు నేను చేస్తా అద్ అత్తయ గారికి అయితే ఏ సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే మంచిగా నీట్ గా మంచి క్వాలిటీ బాగుంటాయి
అవునా
ఇటు మనం కలర్ చేంజ్ అయినా గూడా క్వాలిటీ మస్తు ఉంటది
ఆహ క్వాల్టీ బాంటది. డాన్ నాకేమో ఆన్లైన్ షాపింగ్ జేయాలంటే కొంచెం. క్వాల్టీ బాండద్ గదా కలరు మనము డైరెక్ట్ ఆఫ్ లైన్ అన్కోండి దాని క్లాతు కలరన్ని చూస్కొని చూస్జేస్కుంటాం గదా. ఆఫ్లైన్ లొ కొంచ్ సమ్ ఒ కొక్సారి నాకు అ పర్ఫెక్ట్ గా ఉండదేమో అన్పిస్తది నా ఒపీనియన్ బాగుంటదంటారా ఐతే.
ఆ బానే ఉంటుంది కొన్నండెబ్. బ్రాండెడైతే యూజ్ చెయ్యాలి ఇట్ల మీషో ఇట్ల అ షాప్ ఐదైతే బెటర్ మీషోయే. తె మ్ నాక్ దెల్సిన్ వర్కైతె నేన్ దెస్. తె డ్రెస్సెస్ గూడా ఒక త్రీ హండ్రెడ్లో ఒకటి ఎక్సెల్ స్ తీస్కున్నాను మంచి క్వాల్టీయే వచ్చింది. కాటన్ డ్రెస్సే మొత్తం అందులొ ఎలా. ఉంద టైటుగూడలానే ఉంది మా అత్తయ్య గారికిట్ల శారీ దీస్కున్నా పట్టుచీర మొ. భల్లే ఉంటది కింద ప పట్టు మొత్తం కా క్లాతైతే చాలా క్వాల్టీ ఉంది మంచి. మీషోలోనే ఆ మొక్క పట్టు చీరతో పాటు ఇంక నాలుగైద్ చిట్టి చీరల్ దీస్కున్నాను ఆ. అంత బావుంటాయా.
ఔనా చేయాలైతేనే ఔను ఔనండి.
ఉమ్ ఔనవ్నాండి బాగుంటాయ్. ఈ పిల్లలకి చిన్న బాబుకైతే పోలీస్ డ్రెస్ అందులోనే ఆ ఆడర్ జేశాను.
స్పెషల్ క
అ
హుమ్.
పోలీస్ డ్రెస్సొకటి ఆన్లైన్ జేశాను మళ్ళా పెద్ద వీళ్ళకి టీ షట్లు గూడా అందులోనే జేస్త ఎక్కువ.
మీషో నేన. మ్మ్ హూ రీజనబుల్గుంటాయన్. కుంట కాస్ట్ కుడా.
ఆ రీజనబుల్గుంటాయ్.
ఉహూ ఆన్లైన్ల్ ఆఫ్లైన్లొ తక్కువన ఇ. క మీర్ షాపింగ్.
ఆఫ్లైన్లొ ఎప్పుడో ఒక్సారి వెళ్తాముంటాయ్ ఏదైన పెద్ద ఫెస్టివల్సొస్తాయ్ గద. దస్రా అలా వచ్చినప్పుడు.
కమ్మ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ గద.
అ యా టైమ్ లో ఏమా ఆడపడుచొచ్చిందనుకో ఆమెనెట్లా సెలెక్ట్ జేపియ్లంటె మనం మనం జేసిందామెన.
అంతె అంతె వాళ్ళన్ డైరెక్ట్ దీస్ కెల్లాలె.
డైరెక్ట్ తీసుకెళ్ళాలి మళ్ళా ఆమె ఒక్కతే కాదు మాత్తగ్గారు నా గుడు గంటరి గద్దరికి ఓదనా మదలకి
హ ఎత్తయ్య గారు తీసుకుంటారా హ
మేఫ ఆఫ్లైన్ షాప్ పేస్తాం
ఆహా
ఆ
అదే ఆఫ్లైన్ లో డైరెక్ట్ తెళ్ళలి చూసుకుంటాం కదా మనం సెలక్షన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది వస్తుది అవును అస్
ఇ అక్కడ మన కొంచెం ప్రైస్ తగ్గియమన్నా తగ్గిస్తారు మళ్ళ ఒకళ మన తీసుకుని వెళ్ళి మళ్ళీ నచ్చపోయిన రీటన్ ఇచ్చడానికి అవకాశం ఉండది అదే ఇదే పెతే షాపింగ్ మాల్ ఇదతే ఫిక్స్డ్ రేట్ అని పెడతారు మళ్ళీ వెళ్ళి ఇ్వడంమని కూడా గు
అవునవును ఎక్స్చేంజ్ కొన్ని కొన్నిట్లో కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ లో ఎక్స్చేంజ్ నో ఎక్స్జన్ ఫస్ట్ వెడు
హమ్ ఫస్ట్ టైం పడ్డది ఈ మధ్య కాలంలో ఒకసారి ఇట్లా మ్యారేజ్ యానివర్సరీ వచ్చిందని తీసుకుందామని వెళ్ళాను షాపింగ్ మాల్ కి అయితే మాస్ చాలా సెలెక్ట్ చేశారు న సరిగ నచ్చలే నాకు ఇంగా తాను ఏమైనా హట్యి అయితే ఇద్దర అనుకుని ఇంగ ఒకే అని తీసేసుకున్న ఇంగ నో ఎక్స్చేంజ్ అని చెప్పి చెప్పేసారి ఇంటికి వచ్చాక అత్తయ్య గారు కూడా నచ్చలేదు ఇంగ చేయడానికి ఎక్కడ సార్
ఛాన్స్ లేదు అది కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఇవాళ పెడతారు ముందే నో గ్యారెంటీ నో సీన్స్ అన్ని ఇంకా పెడతారు గా వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని
అవునండి అవును మల్ల దానీ
ఉంటారు మీరు సారీస్ ఆ డ్రెస్స ఆ తీసుకు
శారీస్ శారీస్ తీసుకుంటా పెసెస్ తీసుకుంటాం ఎప్పుడు
నాకు రెండు నడవాల్సిందే రెండు ఉండాల్సిందే డ్రెస్లు డ్రెస్సు లు శారీకి శారీస్ అవును కాసేపు శారీ క ట్టుకున్నా వెంటనే తీసే మళ్ళ సస్ కునే విధంగా అవును
మా పెద్ద బాబు బర్త్డే వచ్చిందంటే చిన్నబాబు తీసుకోవాలి చిన్న బాబు బర్త్డే వస్తే పెద్ద బాబు తీసు
న ఇద్దరిక అంతే ఒకసారి తీసుకుంట ఇద్దరికి తీసుకోవాల్సిందే పరిపడ అయినా పిల్లలలకు అట్లా తీసుకోవాల్సి వస్తు స్తుంది ఇప్పుడు అప్పుడు మన బర్త వెళ్ళప్పుడు ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి కొనిచ్చేవాళ్ళు
అవును బర్డే పెద్ద
అంతే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు మాత్రం అట్లా ఫాస్ట్ ఉంటు అన్న బర్డే అయిన తమ్ముడి కి రస్ తమ్ముడు బర్డే
అే అన్నకి తెలుసు మళ్ళ ఏమో ఈ ఫెస్ ఫట్ క్స్క వచ్చినాడ్రస్సేస్లే వాళ్ళకి దసరా వచ్చ నాదంగ రాంతొచ్చిన
కా
ఏమ ఇక జాదర్లో వచ్చినా కూడా ఫస్ జా ఇసర్లు కూడా వస్తయి కదా మ్యాడంమ్ వేములవాడకి వెళ్ళినాం మనం సమాక్షసారకి వెళ్ళినాం ఆ టైమ్ లో కూడా వాళ్ళకి ఏదో ఒకటి తీసేసుకోవాలిల్లకి
ఆ తీసుకోవాలనిపిస్తుంది ఇంకా కొత్తవి కొత్తవి ఉండాలి కదా అనిపిస్తుది ఏ చిన్న అకేషన్ ఏ చిన్న పండుగ వచ్చినా ప్రతి పండుగకి కొత్త రసే చేస్తున్నారు ఇప్పుడు
అవునండి అట్లా మనం అట్లా పె చేస్తుాన్నాం ఇక మన పిల్లలకి మనమేనేస్తున్నాం అదే మన పేరెంట్స్ అట్లా నేర్చారు నేర్పించ
అదే కదా అలా మారిపోతుంది ట్రెండ్
ఇంకా విల్లా జనరేషన్ అంతా
చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది
మన మనకు అలా కునపెట్టి అన్ని
మనం ఉమ్ మనం ఏం ముందు ఎలా చెప్ తెల విని కూర్చునే వాళ్ళం ఇప్పుడు మొంకేస్తున్నారు పిల్లలు బాగా అప్పుడు మనం ఇట్లా కాదు అని చెప్తే ఊరుకునే వాళ్ళం మనము
ఇప్పుడు అన్నది వాళ్ళు అడిగింది కొనిళు లేకపోతే మనం
అంతే చిందర వందర ఇంట్లో అల్లరి అల్లరి అట్లా ఉంటుంది ఇప్పుడు పిల్లల జనరేషన్
అవునండి ఇట్ల ఫెస్టివల్ క ఏమనా స్పెషల్స్ ఏ చేస్తారా టెంపుల్కి వెళ్తారా
ఆ వెళ్తాము అండి ఫై ఫెస్టివల్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా అకేషన్ పిల్లల బర్త్డేస్ లేదంటే మా బర్త్డే లేదంటే మా హస్బెండ్ బర్త్డే అకేషన్ళ్ వైజ్గా వెళ్తాము కొన్ని కొన్ని ఫెస్టివల్స్ కి వెళ్తాము శివరాత్రి వచ్చిన ముక్కోటి ఏకాదశి రెగ్యులర్ గా అంట అయితే ఉగాది అంటే ఇంట్లోనే పూజలు అయిపోతాయి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కుదరదు
అవునా టైమ్ కుడుగుతరదయవతే చట్టాగర తనగా మన కొ కొత్త సంవత్సరం కాబట్టి వెళ్తే పంచాంగం చెప్
మంచిది అవును అవును అవును
అంటారు కానీ అంత ఛాన్స్ లేదు ఇక మన దగ్గరలో ఎవరైనా మనకి పురోహోతులు పరిచయం ఉంటే ఎక్కువ కాల్ చేసి మాట్లాడతాం మేమైతే
అవును సతీష్ పూజారి అక్కడ ఫేమస్ ఇంకా
మా దగ్గర కదా అవునవును మీ టచ్ లోనే ఉంటుంది త కూడా
అవును ఓకే అండి మరి
ఒకే అండి థ్యాంక్యూ
థ్యాంక్ యూ